హలో
అదే పిల్లల బట్టల గురించి చెప్పాలనుకుంటున్నాను
హలో ఇనిపిలేదు
వినిపించట్లేదా ఇప్పుడు ఇప్పుడు వినిపించట్లేదా హలో హలో నాకు వాయిస్ వినిపిస్తా ఉంది నీకు వినిపించట్లేదా
పక్కన డిస్టబెన్స్ ఏ ఎక్కువ ఉంది
ఇప్పుడు
బయటకు వచ్చే ఆ ఇప్పుడు సరే
ఇప్పుడు వినిపిస్తాందా
ఉ కానీ కొంచెం క్లారిటీ లేదు
ఇంకా ఇప్పుడు ఇప్పుడు కూడాలేదా ఆ ఓకే ఇప్పుడు పిల్లలకి బట్టలు కొనాల అనుకుంటున్నాను ఎటువంటి బట్ట బట్టలు కొంటే బాగుంటాయి ఒక నైన్ టెన్ ఇయర్స్ పిల్లలకి అమ్మాయికయితే ఎలాంటి బట్టలు కొంటే బాగుంటాయి ఇప్పుడున్న ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించినే
ఉ ఎలాంటివి కొంటావు
బ్యాగి ప్యాంట్లు టీషర్ట్లు లేదంటే ఏదన్నా ట్రెడిషనల్ డ్రెస్సులు ఏదన్నా పూజలకి ఫంక్షన్లకి అలా
పూజలుకి అంతా ఉన్నాయి కదా
ఆ ఇప్పుడు ట్రెండీ వెస్ట్రన్ కొంటామా ఏ రేంజ్లో కొంటే బాగుంటాయి
కొంచెం స్టైల్ గా
ఆ కలర్లు వాటిపైన వర్క్ ఉండేటివి కొంటే బాగుంటాయా వర్క్ లేనివి కొంటే బాగుంటాయా
కలర్ బట్టి ఉంటుంది వర్క్ ఉంటే బాగుంటుందా వర్క్ లేకపోతే బాగుంటుందా అంటే కలర్ బట్టి వ సెట్ అయితే
ఇప్పుండు పిల్లలకి సంబంధించిన అంటే చినిగిపోకుండా ఇంట్లో నైట్ డ్రెస్సులు అనుకున్నాము ఆ నైట్ డ్రెస్సులు అయితే ఎలా కొంటే బాగుంటాయి
హ
హాఫ్ ప్యాంట్లు కొంటా బాగుంటాయా ఫుల్ ప్యాంట్లు కొంటే బాగుంటాయా
ఫుల్లే బాగుంటాయి కానీ ప్లాజో లాగా ఫ్రీగా ఉంటే
మ్మ్
హాఫ్ కూడా బాగుంటాయి సమ్మర్ కి బాగుంటాయి
బ్యాగీలు అయితే జీన్స్ వస్తాయి కదా అవి బాగుండవా నెక్స్ట్ సమ్మర్ సమ్మర్ అయిపో వచ్చింది కదా నెక్స్ట్ వింటర్ ఇదిొస్తుంది కదా వింటరు వర్షాకాలం వస్తుంది స్ప్రింగు కొంచెము బ్యాగీలుయితే జీన్స్ ప్యాంట్లు వస్తాయి వెచ్చగా ఉంటాయి పిల్లలకి జలుబులు అట్లా స్టార్ట్ అవ్వకుండా అలా అనుకుంటున్నాము
అట్లేజే
మ్మ్ ఇంకా దాని తర్వాత ఇప్పుడు ఒక ఐద ఆరు రకాాల కొండాలనుకుంటున్నాం పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతుంది
వాళ్ళకి జీన్స్ లో ఉండదు కదా
జీన్స్ అల్లఓ ఉండదు కాబట్టి నార్మల్ కాటన్ క్లాత్ ఉంటే బాగుంటుంది
కాటన్వి పాపకైతే ఫ్రాక్లు అట్లా బాగుంటాయి
అబ్ బాయిలుక అతే
అబ్బాయిలకి అంత నాకు ఐడియా లేదు గాని కార్గో ఫ్యాన్స్ కాటన్ టీషర్ట్లు షర్ట్లు అవయితే బాగుంటాయి అమ్మాయిలకి అయితే కాటన్ ఇప్పుడు చానా వచ్చినాయి అవి బాగుంటాయి
అలాగే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళకి రిబ్బన్సు ఆ థింగ్స్ అన్నీ కూడా కావాలి పప్పీలు మ్ ఇంకా మేకప్ కిట్టుకు సంబంధించినవన్నీ కొనాలి
హా ప ధొడకమోత అన్ని జప్పేస్తంది
స్కూల్ బ్యాగ్స్ కొనాలి
హ
బుక్స్ కొనాలి వాటికి అట్టలు వేయాలి కదా రేపర్స్ కొనాలి ఏ రప్పర్స్ ఎలా ఉంటే బాగుంటాయి
దేంట్లో ఆన్లైన్ లోనా ఆఫ్లైన్ లోనా
ఆఫ్లైనే కొనాలాంక ఆన్లైన్లో కొంటే లేట్ అయిపోతుంది కదా స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా
ఇంకా బ్యాగ ప్యాంట్లు కాటన్ వ్యాం ఆఫ్లైన్ గా ఆన్లైన్ లో ఉంటే అవి మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు బయటికి పోతే మనకి ఇష్టం వచ్చిన దొరుకుతాయా
ఇకే ఆన్లైన్ బెస్ట్ అంటావా
అన్నిటికీ ఆన్లైన్ బెస్ట్ కాదు కొన్నిటికి మాత్రమే
ఓకే ఇవైతే ఎక్కువ చూడొచ్చు మనకు టైం సేవ్ అవుతుంది
మ్
ఇంక అలాగే ఎండక్ తిరగక్కర్లేదు. కానీ సైజు ప్రాబ్లమ్స్ వస్తాయేమో కదా సైజెస్ ప్రాబ్లం వస్తాయేమో కదా ఆ ఓకే రిటర్న్ పెట్టిచ్చుకోమంటారా
మ్ షీన్ల చెక్ చేసినారా
ఇంకా చెక్ చేయలేదు.
మా ఫ్రెండ్స్కి మొన్న చేపిచ్చిన వాళ్ళక్ మొన్న చేపిస్తే నిన్నే ఫైవ్ హండ్రెడ్ వచ్చా
ఓకే నేన్ గుడా జాయిన్ అవ్వచ్చా?
మ్
నాక్ గుడా వస్తాయా రిటర్న్ అమౌంట్లు
వస్తయి
ఓకే చేస్తాను.
షాపింగ్ ఎక్కు చేసే వాళ్ళకి క్యాష్ కరు అనే యాప్ ఒకటి ఉంది. దాంట్లోకెళ్ళి డైరెక్ట్ ఇగ దాంట్లో వన్ హండ్రెడ్ పైన బ్రాండ్స్ కొలాబ్రేట్ అయింటది. దాంట్లో నుంచి మనం రీడైరెక్ట్గా లింక్ అంటే మిన్ త్తా అనుకో మింత్రా క్లిక్ చే దాంతోనే ఉంటయి యాప్స్ అంత మింత్రా క్లిక్ చేస్తే డైరెక్ట్ అప్లోకే ళ్ళిపోతుంది. ఆప్లోకెళ్ళిన్ తర్వాత అయితే డైరెక్ట్ షాపింగ్ చేస్కుంటే అక్కడ ఆర్డర్ ఐడి ఒకటుంటుంది. దాన్ తీస్కొచ్చి దీట్లో ప్లేస్ చేస్ తే మనం ఎంత అమౌంట్ అయితే కడ్తామో దానికి ఇంత పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది.
ఓకే ట్రై చేస్తాన్ నేన్ కూడా ప్రయత్నం చేస్తాను. అలాగే ఇం కా అలాంటి ఆఫర్ల్ ఎక్కువగా ఉండేటి చూస్తే తక్కువ అమౌంట్ తక్కువ బడ్జెట్లో మంచి క్లాత్లు అలా ఉంటే పిల్లలకి కొంచెం ఎ
ఇప్పుడు అన్నిట్లో సమ్మర్ ఆఫర్స్ వచ్చినయి బాగున్నయి అన్నీ అన్ని అప్స్లల్లో ఉంది ఇప్పుడు.
ఇంకా అలాగే పిల్లలకి ట్రెడిషనల్ డ్రెస్సులు గుడా ఉంటే బాగుండని త్తలేస్ ఉంటాయి. ఇంకా పెళ్ళిళ్ళు హ్ గుచ్చుకుంటాయా? దాంట్లో కూడా బనియన్ క్లాతులు మెత్తగా ఉండేటివి దొరుకుతాయి కదా కొంచం
దొరుకుతయి కానీ అంత గ్రాండ్ లుక్ రాదు కదా
హ్
మనం కుట్టించుకుంటే బాగుంటుంది. ఖాదీ, కాటన్ క్లాత్తో పాపకై
కానీ కుట్టించేద కుట్టించేదానికంటే ఈ అమౌంట్ టు కుట్టే డబ్బులే ఎక్కువైపోతంది కొనే డబ్బుల్ కంటే
అది గుడా కరెక్టే కాని బాగుంటుంది. మనక్ ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన డిజైన్ పెట్టి పెట్టిచ్చుకోవచ్చు. ఫిట్టింగ్ అని చెక్ చేస్కోవచ్చు.
ఆ మొన్న యూనిఫార్మ్స్ కొన్నాము. యూనిఫామ్స్ క్లాత్లు కుట్టేదానిక్ ఎంత డబ్బులైందో ఆ కుట్టు కూలి డబ్బుల్తోనే పిల్లల్కి రెండు జతల యూనిఫామ్లు వచ్చాయి. అన్ని స్కూల్స్క్ సంబంధించిన యూనిఫార్మ్స్ ఉంటాయి కదా అట్లాంటి షాప్లోకెళ్తే రెండు రెండు జ తలు వాళ్ళు కుట్టే డబ్బుల్కే కుట్టిన అమౌంట్ డబ్బులు పడ్డాయి. ఆ
అంటే మనకు మంచిగా కావాలి అనుకుంటే అట్లే చేయాలి
మీడు అలాగే సాక్సులు కొనాలి షూలు కొనాలి మెయ్ న్గా పిల్లలకి ఇంకా ఏ కంపెనీలుకుంటే బాఉంటాయా ఆలోచిస్తున ఆఫ్ లైనే మేల అదే ఏజి చెక్ చేసుకొని చూడాలి అలాగే
ఔను ఉన్నాయ్ కదా బాటా ఉంది పూమా ఉంది మళ్ళా ఇది క్యాంపసు క్యాంపస్ బెస్టు
క్యాంపస్ బాఉంటాయా
ఉమ్ అంటే లేసుగుంటుంది లెస్ వెయిటు పిల్లోలుగావట్టి ఈజీగా అసలు బరువే తెలీదు
లేస్ వెయిట్టు మోర్ కంఫట్ట
ఉమ్
ఇద్దర్కి అబ్బాయ్ల్ కమ్మయ్ల్ కిద్దర్కి అదేబ్
ఇద్దరికీ ఉంటయ్
ఉమ్
మంచి బ్రాండ్ క్యాంపస్
మంచి బ్రాండు ఓకే చూస్తాము ఎక్కడ వెళ్ళాలి ఇంకా పిల్లలకి కొనడానికి అలాగే నైట్ డ్రస్సులు ఇంకా బర్త్ డేలు వోస్తున్నాయి బర్త్ డే డ్రస్ కావాలి కొంచ గ్రాండ్ నిండుగా ఉంటే బాఉంటుందని ఆలోచిస్తున్నాను
ఉమ్ అబ్బోడుకేం బైటేనా దొరికేస్తయ్ బాఉంటాయ్
ఉమ్ పాప్ క్యాడపిల్లకి బర్త్ డే డ్రస్ గోనాలే గ్రాండ్ నిండు గాఉండాలి ఆమ్ కీ మంచి గ్రాండ్ గా ఉండాలంట ఫ్రెండ్స్ తో రేప్ స్కూల్ కేళ్ళినా గుడా బా గ్రాండ్ గా ఉండేటట్టు కొనుక్కుంటే బాఉన్ అనేసి
ఉహుమ్
ఉమ్ నైట్ డ్రస్సులు గుడా నైట్ డ్రస్సుల్ లాంటివే ఉన్నాయి ప్లస్ ఇట్లా ప్యాంట్ షర్ట్లు లాంట్ టివి గుడా ఉన్నాయి ఏవ్ లైవ్ ఫాస్ ఐ చూసి వాట్నీ కొనుక్కోవాలి గ్రాండ్ జూసి ఉమ్
ఎప్పటికైనా కాటనే బెస్టు
కాటనే బెస్ట్ ఆ ఓకే పిల్లలు గాబట్టి మెత్తగా ఉంటాయని
ఉమ్ పెద్దోళ్ళకైనా కాటనే బాఉంటుంది చిరాగ్ గా లేకుండా గుచ్చుకోకుండా
ఎప్పుడు ఒకే టైప్ లో ఉంటే బాఉండవు గదా అస్ సాధారణంగా ఉండకుండా కొంచమ్ డిఫరెంట్ డిఫరెంట్ కావాలదే వేరు వేరుగా కావాలి అంటారు పిల్లలు కదా పక్కనోళ్ళు ఫ్యాన్సీ ట్రెండ్ డీగా వేస్సరు టాప్స్ బాటమ్స్ మిడ్డీలు చుడిదార్లు ఇట్లాంటివన్నీ వేస్త ఉంటారు కదా పిల్లలు వాళ్ళక్ కూడా పిల్లల్క్ అన్ పిసుంది
ఇప్పుడు పలాద్ ఇది పెప్లం టాప్ టైప్ వచ్చింది దాని ట్రై చేయ పిల్లోలు చిన్న పిల్లోలు బావుంటాయి అంటే ఒక పెప్లం టాపు కింద మనకి అంటే గేరా వచ్చి బాగా స్కట్ లాగ్ వస్తుంది. స్కట్ లాగ్ కాకుండా ప్లాజ్ జో లాగా వస్తుంది కానీ ప్లాజో ప్లాజో లాగా కనిపించకుండా స్కట్ లా
ఓకే స్కర్ట్ లాగా అనిపిస్తుంది.
మ్ అది ఒక న్యూ ఫండ్ చిన్న పిల్లలు బావుంటది.
మ్ ఎన్ని ఇయర్స్ వరకు ఉన్నాయి?
పెద్దోళ్ళకి, ముస్లిళ్ళకి కూడా ఉన్నాయి.
ఓకే అన్ని ఏజ్లోళకి ఉన్నాయి. అన్ని సైజులు ఉన్నాయి దొరుకుతాయి అందుబాటులో
ఉమ్
ఇంకా అలాగే ఇంకా రిబ్బన్సు, ఫ్యాన్సీ ఐటమ్స్ పిల్లలకు సంబంధిం చే బ్యాగ్స్, క్యరియర్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా కొనాలి. క్యారియర్ బేయిన్ బ్యాగు్లు ఎక్కువ పోతున్నాయి. ఇయర్లీ రెండు సార్లు కొనాల్సి వస్తుంది బ్యాగులు
బ్యాగులుయితే ప్రయారిటీ అవి ప్రయారిటీ అవి బావుంటాయి బ్యాగులు
ఆ పిల్లలకు సైజు కరెక్ట్ గా ఉండాలి. లావి కొంచెం పెద్దవిదిచ్చేసరికి లాగేసి కిందంత బొ క్కలు పడిపోయి అందుకు కుట్లు వేసుకురాను పోవను ఉమ్ ఇంకా అలాగే పెన్సు, పెన్సిల్సు, ఎరేజర్సు ఇవన్నీ కూడా కొనాలి
హ
షాపింగ్స్ ఉన్నాయి ఆన్లైన్ పెట్
ఇంగా స్కూల్ కూడా ఓపెన్ చేస్తుండు
ఆన్లైన్ పెడితే వస్తాయి తొందరగా అంటే పిల్లల్ని షాపుకు తీసుకెళ్ళే పనిలే కదా ఎండకి షాపుకి తీసుకెళ్ళకుండా ఇంట్లోనే ఉండి షాపింగ్ చేసుకోవాల అనేసి ఇంక వేరే ఏం లేదు.
మ్
హ ఇంకా
ఉ అదే నేను ఫోటో పెడతా చిన్న పిల్లోలకు అవి బావుంటాయి.
ఓకే అన్ని పెన్సిల్సు, కలర్ పెన్సిల్సు క్రయాన్సు పెయింటింగ్సు, బుక్స్ ఇం కా పెన్సు
అబ్బోడు బర్త్ డేకి ఇట్లా నేను పెట్టినా అలాంటి డ్రస్ పెట్టిన బావుంటుంది.
బావుంటుందా కొంచెం మెత్తగా ఉండాలి. బిడ్డా లుక్గ క్లాస్గా కనిపిచ్చాలి. అలాగే పెడ్తాను ఒకసారి నాకు సెండ్ చెయ్ నే చూసి పెడ్తాను.